హలో
హలో
హలో హాయ్ అక్క బాగున్నావా
హ్మ్ బాగున్నాను రా ఎలా ఉన్నావ్ బిజీనా ఎక్కడ ఉన్నావ్
అలాగే బయటకు వచ్చి అవునక్క
ఓకే
నువ్వెక్కడ ఉన్నావ్ అక్క హలో
హుమ్
హ్మ్మ్ ఆ అక్క వినిపిస్తుందా
వినిపిస్తంది రా నాకి రీ సౌండ్ వస్తుంది నా వాయిస్ నాకే
హుహుమ్
టూ టైమ్స్ వినిపిస్తా నా వాయిస్ నేను మాట్లాడినప్పుడు మళ్ళా వెనకాల నా వాయిస్ వస్తంది అదే నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమో హ్మ్మ్ ఇంకా ఎక్కడో వెళ్ళాలి టెంపుల్కి అన్నవ్ ప్లాన్ చేశారా ఎక్కడికో టెంపుల్కియెల్లాలి హ్మ్మ్
అదే ప్లాన్ చేసాము జూలైలో వెళ్ళాలక్క
జూలయ్యా ఓకే ఇంకా నెక్స్ట్ మంతేలే సేఫ్ ఏంటంటే ట్రైనే బెస్ట్ రా
ఆ రిజర్వేషనెక్క అంత దూరం మేము కార్ లో వెళ్ళలేము అంటే వస్తుంది అదే మీ కానీ లాంగ్ కదా చా అలా ఎందుకు రిజర్వేషన్ చేసుకుని వెళ్దామని
ఓకే అదెట్ల
అదే అందుకు ఇ రోషన్ చూసుకుని వెళ్తే బెటర్ కదా
ఎందుకంటే మనం ముందుగానే బుక్ చేసుకుంటే
హ్మ్మ్
వెయిటింగ్ లిస్ట్ అవి ఉండదు కదా
ఈ మంత్ లో చేయాలక ఈ మంత్ ఎండ్ లో అట్లా ప్రాబ్లమ్స్
హుమ్ ఇంక అయిపోయింది నాన స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా అయిపోతు ఉంది ఆ మనకి ఇంకా పిల్లలు ఇ స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా బిజీ బిజీ అయిపోతుంది
హ్మ్మ్
జూనే జూన్ ట్వెల్త్ నుంచి అనుకుంటా
హుమ్ ట్వెల్త్ నుంచి హ్మ్ము ట్వెల్త్ నుంచినే ఓపన్
అదే అదే
మీకేంటక్క అదే మా బాబుకిి త్రీ కంప్లీట్
ఇంక ఏం లేదు రా
ఫోర్ అసలు స్కూల్ కేస్ అతే ఎవరు పిలుచుకొచ్చే వాళ్ళు కూడా లేరు అది ఆలోచిస్తున్నాను అక్క
అయ్యో ఆ
హ్మ్మ్ ఏం లా ఒకటేసారి నర్సరీ వదిలేసి ఎల్కేజీకి ఎద్దామా అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ ఇయరు వేసి ఒకవేళ వేయాల అనుకున్నా కూడా నర్సరీ కే కదా హ్మ్మ్ ఇయర్ అట్లా నెక్స్ట్ ఇయర్ కన్నా అయితే కొంచెం ఎవరో అప్పుడు కొంచెం ఫ్రీ అవుతానన్న మాట
అవును
ఇలా అర్థం కావడం లేదు అ క్లియర్ గా ఆలోచన ఒకటి ఉంది వేద్దాం అనే ఆలోచన ఒకటి ఉంది కానీ బాబుని పిలుచుకొచ్చే వాళ్ళు ఎవరు లేరే అనేది ఒకటి ఆలోచన
ఖచ్చితంగా టైఆకి వెళ్ళిపోవాలి ట్వెల్ క ట్వెల్త్ అంతా స్కూల్లో ఉండాలి కదా మధ్యాహ్నం వరకే వాళ్ళకి నర్సరీ కదా ఆ
అందుకు ఎవరికి అంత టైం లేదు ఎవరు పనులు
చదువు దానికి పోయినా కనీసం ఆ భయం లేకుండా నాలెడ్జ్ అన్న వస్తది వాళ్ళకి పంపిస్తే కనీసం
నాలెడ్జ్ వస్తది కానీ కి టైం పిలుచుకొని చారు ప్రాబ్లమ్ అయిపైనపుడు ఏయితే ఏసిక్ ప్రాబ్లం లేదు నాకు వచ్చే వాళ్ళు లేరు అని ఆలోచిస్తున్నా నెక్స్ట్ ఇయర్ కి అయితే నేను ఫ్రీ
ఇంకా బయట వాళ్లు ఎవరిని నమ్మలేము
ఉ ఈ చత కర్మల్ని పెడుదాం మానుకుంటే వాల్ అనే నమ్మలేము
అదే అదే చూడు ఉ
స్టేత్ ఆలోచనా ఈ ఇయర్ వేసించె ఓ బాగున్నాను అని ఉగాళ వేసిన
ఉ
ఒకవేళ నర్సరీ కేకు పోయిన డైరెక్ట్ ఎల్ కేజీ కేసేయొచ్చు కదా
ఏంది యూకేజీ కే ఇప్పుడు అవును యు యూకేజీ కూడా సిక్స్టీ థౌజండ్ అంట మా సిస్టర్ వాళ్ళ బాబు కి ఆ ఇయర్లీ ఉ జీరో అడిగేసి వచ్చారు ఆ అలా ఉన్నాయి ఇప్పుడు ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్స్ అన్నీ అం త కమర్షియల్ అయిపోయింది
ఓకే
అదే మేడం డబ్బు ఎక్కడ చూసినా అదే మెయిన్ ప్రాబ్లమ్
ఉహు వ అదే నెక్స్ట్ ఇయర్ అయితే అంతలో ఒకటి నేను ఊరికెళ్ళిపోయానే ఏదో ఒకటి చేద్దాము అనుకును
స్కూల్ కైనా డైరెక్ట్ ఎల్కేజీ కేసేస్తాము
అది కూడా వెస్ట్ కనీవాడికి ఇప్పుడుకి నర్సరి
ఇప్పుడు కొంచెము అలవాటు అవుతుం ది అదే పెన్ అలవాటు అవుతుంది
అదే
ఏం జెయల్లో అర్ధం కావాలే ఇక్కడ చూస్తే నాకు జాబు అంత ఈజీగా వదిలేకి అవ్వదు అక్కడ పిల్లోడు కెరీయరు ఉ ఉ ఉ మెదడు ఉ ఏదోది ఈ ఫీల్డ్ ఇదియ్ నా జాబ్ లో ఇప్పుడు ఇప్పుడు కొంచెం పైకి లేస్తున్నాను
ఉ
అం
ఏమంటే వాడి ఇంత ఏజ్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు
ఉ
ప్రదానంగా చేర్పించవచ్చు కాపోతే ఇప్పటి నుంచే బేసిక్ పెడు తే వాడికి కొంచెం బాగా నాలెడ్జ్ వస్తుందన్నమాట అరే మనం వెళ్ళాలి స్కూల్కి ఇంకా
తనుగ తగ్గుతాడు మ గౌతుమ్ల కా
కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది కదా అద కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా
హమ్ అధే ఏమిమా ఇ ఇప్పట్లో స్కూల్ ఫీజులు పెరిగా తగ్గేలా లెవ్ లీ అక్కా
ఆహ అస్సలేవు
ఉమ్ స్కుల్ ఫీస్లు థగ్గేల లెవు ఏన్ అసలు ఇక్కడ ప్రీ స్కూల్ కి మార్నింగ్ నైన్
నార్మల్ స్కూల్లో కూడా అ
ఇక్కడ ఎంత అడుగుతున్నారంటే ఇక్కడ ఎంత అడుగుతున్నారు అనుకున్నా అక్క జస్ట్ ప్రీ స్కూల్ కి ప్రీ స్కూల్ కి నైన్ టు ట్వల్ కి వరకి ఫార్ ఫైవ్ తౌసండ్ ఫిఫ తౌసండ్ అడుగుతాన్నారురక్క
అదే చో
ఎంత నర్సి
ఓ అ ఏ ఉంటా చెప్పు వాళ్ళకి ఓహో అంటే ఆ తిప్పి తిప్పి ఆ ఏబి సిడీలే కదా
ఏబి సీడిల్ చెప్తారు వాళ్ళ
ఇంకా దాన్నపైనే చెప్తారు ఇంకా అంతే
ఫుడ్డు తినిపిస్తారు ఇంకా వాళ్ళని అది చేస్తారంటే ఆ
అంతే కొంచెం పడుకో పెట్టేస్తారు వాళ్ళని ఆడిపిచ్చేసి అంతే ఇంకా ఆడ కూడా ఇప్పుడు ఏం చేసేది ఉండదు అదే
ఏం చేస వార్త మీ బాబ హలో హలో
చూడు నీ వేలు బట్టి కంఫర్ట్ డ్రెస్ వ్యాన్ అంటే రేట్ ఎక్కువైపోతుంది మళ్ళీ మళ్ళీ అదొక ఛార్జ్
ఉమ్ ఇంథకు ఎంటి ఇధి ఇంటి దగ్గరే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాకబుల్ ఉమ్
వాక్బుల్ అంటే నో ప్రాబ్లమ్ బా ఇంకా లక్షణంగా చెర్పిన్‌చచ్చు కొపోతే అదే ఫీజ్ అము చూసు
అన్ని అనుకూలమ అతే బాగుంద అక్క మైన్ ప్రాబ్లమ్ వచ్చే వాళ్ళు లేరు అదే ప్రాబ్లం వదిలేసి వచ్చేది పిలుచుకొచ్చేది ఇది లేదు ఇది
లేదంటే ఆయమ్మ వాళ్ళే వచ్చి వదలమంటే వదలరా
ఆ నేనున్నాడు నా ఆఫీస్ కి నువ్వు ఇంటికి దూరం కదా
ఓ అవును అందుకని
ఉమ్
ఓకే
అది కొంచెం ఏది ఎయిపోతుంది బన్ అయిపోతుంది హ త్రీ అవర్స్ క ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఏం త అసలు
ఎక్కువ లేదు ఆహా ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ
సరి అక్క నర్సరి
ఎందుకు అంత అవసరం లే నర్సరీలు ఎల్కేజీలక అయింది వేల వేలు వేలా మరిీ టూ మచ్ డిగ్రీలు కూడా కాలి మనకు అసలు
అవు అే నెక్స్ట్ ఇయర్ అయితే మన సైడ్ అయితే కొంచెం ఫీజులు తక్కువ వేసేయచ్చు ఫీజు తతో ఏదన్నా కూడా అప్పటికి ఎట్లా అట్ల మేనేజస్ చేసుకుంటాం అప్పుడు అందరం కలిసే ఉంట కలిసి ఉంటాం కథ అని ఎల్కెజీ కేసెస్
ఇంకో వన్ ఇయర్ కదా అప్పుడు న నడిగితే ఏదన్నా చిన్న స్కూల్ ప్రీ స్కూల్ లో వేస త్తసేమా అంటే
హ
చిన్న స్కూల్స్ ఉంటాయి కదా
అలాగే చేస్తాన అక్క సరే ఇంకేమక్క అట్లయితే ఉండేదా మరి
ఓకే రా అయితే ఉందేదా
ఉ స
బాయ్ బాయ్
ఆ